నమస్తే అండి మీరు బాగున్నార
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం చేస్తాం ఇప్పుడే బయటకి వచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి
అట్లనా అండి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేళ్లారా
ఆ అవునండి మీరేం చేస్తున్నార అండి
మేము ఏం లేదండి ఇప్పుడే అట్ల బయట చల్లటి వాతావరణం ఉన్నది ఇన్ని రోజులు బాగ ఆ నిన్న లైట్గ ఆ పడ్డది లైట్ గా వర్షం పడ్డది ఆ చాల బానే పడ్డది గానీ ఎండ కొడుతుంది అండి ఆ వేడికి అయితే బయటికి వెళ్ళడం లేదు
ఆ ఈడ గూడ గంతే సూపర్ ఇస్తానండి ఈడ
అదే అక్కడ ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటాయ సీన్లు ఉన్నాయ అండి ఏమన్నా మంచి
అర్ధం కాలేదండి
అక్కడేమన్నా చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయ అండి మీ ఊర్లో
ఇక్కడ్న
ఆ
ఇట్లాంటివి ఏమి ఉండవండి ఉంటే పార్క్లలో పోవాలి గంతే ట్యాంగ్ బండ్ ఉంటాది
ఆ
ట్యాంక్ బండ్ కాడికి ఓ ఫార్టీ రూపీస్ టిక్కెట్టు మీ మొన్న మి కూతురును కొడుకు పోయినట్టు నట్టు ఉన్నాడుగ
మా వాళ్ళు మీకు ఎల తెలుసండి
ఆ
మా వాళ్ళు మీకు ఎల తెలుసండి
ఎలా తెల్స్ అంటే మాకు రిలేటివ్స్ అయీతారుగా వాళ్ళు
అలాగ
ఆ
మీకు అక్కడ గోల్కొండకి వెళ్ళాలి అని ఉంటాది ఉంటదా అండి మీకు అక్కడ
గోల్కండనా గోల్కండనా అండి
గోల్కొండక కిలా ఉండదా అండి మీకు అక్కడ
ఆ అవే హలో పోవచ్చండి
వేయి స్టంభాల గుడి ఉంటదంటడి. టే గది ఉంటదా అండి వరంగల్లో వరంగల్కి దగ్గరేనా అండి మీది.
మాది వరంగల్కి దగ్గరే అండి
ఆ మీరు ఎప్పుడన్న వెళ్లారాండి ఈ గోరు అదే వేయిష్టంబాల గుడికి
వెేయి స్టంభాల గుడికి వెళ్ళానండి నేను చాలా సాలా వెళ్ళిన
గా గుడి ప్రత్యేకత ఏంటండి
ఆడవేయి స్తంభాలు ఉంటాయి గంతే నాకు తెలవదు
అ వేయి ష్టంబాలు లెక్క పెట్టారా అండి ఎప్పుడన్న మీరు
నేనెప్పుడు లెక్క పెట్లే
ఈ సారి వెళ్ళినప్పుడు లెక్క పెట్టండి
ఓకే అండి పోయి దర్శనం చేసుకొని వచ్చినా కని
అక్కడ ఏం దేవుడు ఉంటడండి
ఒ ఏం దేవుడు ఉంటడంటే నాకు తెలివద్ మీకు తెలుసా చెప్పండి మీకు తెలుసు
కాదు మీరు టెంపుల్ కెళ్ళా రూ దర్శనం చేసుకున్నారు అక్కడ ఏం దేవుడు ఉంటాడో తెలివదా అండి మీకు
మేము బోయి చాన్ రోజులు అయితాందండి
అక్కడ శివలింగం ఉంటందండి శంకరుడు
ఆ శివలింగము నేను భయ్ మర్చిపోయినా నేన్ నాకు గుర్తులేదు
ఇ అక్కడ మీకు పద్మాక్షమ్మ టెంపుల్ ఉంటందా అండి
అ టెంపుల్
పద్మావతి టెంపుల్ అని వరంగల్ దగ్గర ఒకటి గుడి ఉంటదండి
ఆ పద్మాక్షి టెంపుల్ అదే గుట్ట పైన ఉ టరుగా గుడి
ఆ వెళ్ళారా అండి ఎప్పుడన
అక్కడికి నేను ఎప్పుడు వెళ్ళలేనండి వెళ్ళిన కానీ నీ బతుకమ్మప్పుడు వెళ్లిన అప్పుడు గుడి క్లోజ్ ఉండే
ఆ ఊ బత్కమ్మ అప్పుడెళ్ళారా చాలా బాగుంటుందంట
అటు అది మొత్తం నిండి చెరువైందండి అది కింద
ఇగ పైన ఉంటది కదండి
కింద మొత్తం అయితే అటు బట్కమ్మది పెద్దది స్టాచ్యూ ఉంటది కదా అండి
ఆ
ఆల్లాన్ మొత్తం నీళ్ళచ్చి మొత్తం మునిగిపోయింది అంట
అ గుడిలో ఓరాకుంటుందా
ఆ గుడికి ఓరాకుండ ఉంది
అది మొత్తం మధ్యలో అయిపోయింది అన్నట్ట ఆ గుట్ట మధ్య చుట్ట టు వాటర్ వచ్చేసిందా
మొత్తం నీళ్ళు వచ్చినయి అండి అందులో
ఆహాహా ఈ అందులో రాదన్నట్టు
వర్షాకాలం అయితే మునిగిపోతది
మరి ఆ గుడిలో దేవుడుకి ఇట్లా పూజలు అవన్నీ ఎలా చేస్తారండి మరి ఎలా వెళ్తారండి పైగా ఆరగిచ్చి పైన కరక్టే గుడిపైననే ఇప్పుడు గుడిపైకి వెళ్ళాలంటే అయ్యగారు వెళ్ళాలి కదా
వెనుక నుంచి వెళ్తారూ అండి అది
వెనుక నుంచి ఇంకొక దారి ఉందా
బాగా వర్షం పడ్డది అనుకో అది బాగా మునుగుతదండి వర్షాకాలమే మునుగుతది
ఆ
ఇప్పుడు తెరిచే ఉంటది
అదే మీరు బతుకమ్మని అక్కడే ఆడుతారా అండి
అంటే మా మమ్మీ వాళ్ళు అన్నే ఆడతారండి
ఉహు మీకు ఏమేమంటే ఇష్టం అండి మీకు ఫెస్టివల్లో
ఫెస్టివల్లోనా ఆ సంక్రాంతి తి ఉను దీపావళి, దసరా
సంక్రాంత్రికి చకినాళ్ళు అన్ని పిండి వంటలు బాగా చేస్తారా అండి
మా పెద్దమ్మ వాళ్ళు వస్తారు మా పిన్ని వాళ్ళు వస్తారు వచ్చి ఇంటి కడా చేస్తారండి మా మమ్మీ కూడా అలా ఆ
ఈ పిండి వంటలలో ఏమి ఇష్ట ఏం ఏంటి చాలా ఇష్టమండి మీకు పిండి వంటాలు
పిండి వంటలలోనా కొమ్ మడుగు ఆ మడుగులును గారెలు
మరుగులు మడుగులు అంటే ఏంటి అండి అవి ఎలా ప్రిపేర్ చేస్తారు అండి
అవి ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే పిండి తోటి చేస్తారు మనం అంతా పిండి తోటి ప్రిపేర్ చేసి ఒక చీ మిషిన్లులో ఎత్తారా ఆది ఏది
ఆయనాకు తెలియద అండి మీకు ఇష్టంమని మీకు మీరు కూడా అన్ని నేర్చుకోవాలండి
గవి నేనే నేర్చుకుంటా అండి
అరే ఎప్పుడన్నా ఉపయోగపడితయి కదండి నేర్చుకోవాలి అన్ని నేర్చుకోవాలి
నేను చేసుకోను చేయడానికి మా అమ్మ ఉన్నది
మీ ఊర్లో ఇప్పటికీ అమ్మ తోడు ఉంటది కదండి ఇప్పుడు స్టడీ ప్ర స్టడీ పరంగా బయటకి ఇంక ఎక్కడన్న వేరే విలేజ్లలో ఉన్నప్పుడు మీకు హెల్ప్ పుల్ అయితది కదా ఇంకా మీ ఊర్లో ప్రత్యేకత ఏంటండి ఈ ఊరుకి ఒక ప్రత్యేకత
ఆ ఆ ఊర్లోన గుడినా
గుడి గాదు ఇప్పుడు పండగలలేయినా దేంట్లనన్న ఏదో ఒక ప్రత్యేకత ఒక ఊరిక్ ఒక ప్రత్యేక ఆహా హాహా అది ఉందా అది ఎన్న చేస్తారండి
అది ఎలా జేస్తారంటే అందరూ వాళ్లు డేట్ ఫిక్స్ జేస్తారండి అప్పుడు సెప్ సెప్టెంబర్ మంత్లనో ఏమో చేసి అప్పుడు ఆడ మా సైడు పోశమ్మ గుడి లే లేకపోయినా చెట్టుకి వెట్టి గుడికి చెట్టు చెట్టుకే పూజ జేస్తారండి
ఆ చెట్టుల ఏమన్నా విగ్రహం ఉంటందా అండి
ఆ చెట్టు కేమ్ విగ్రహం ఉండది
అంటే అది ఊర్లో ఉండదండి ఊరు అవతల ఉంటందా
అది ఊర్లో ఉండరాండి ఊర్లో ఓటల లోనే ఉంటంది
ఆ ఎలా ఊరవతలకేలిందండి అది దంధి ఏమన్నా
అట్ సైడ్ ఏమన్నా పోల అవన్నీ నాక్ దేలవదండి ఏ
అయితే అక్కడ మీది ఏ ఊరండి
మాది సంపేట అండి
అయితే మా అక్కయ్య వాళ్లు గూడ అక్కడే శ్యాంపేటలో ఉంటారండి అయితే మా అక్కయ్య ఉన్నప్పుడు ఒకటి విషయం జేప్పేది అక్కడ వాళ్ల ఊరంతా ఒక్కసారి కలిసి పోశమ్మ పండుగని చాలా పెద్ పెద్దగా జేస్తారంట అది గూడ మీది మా అక్కయ్య వాళ్లది ఒకటే ఊరు కావచ్చండి. అయితే అలా చేస్తారట ఇగ మా అక్క ఏం జేప్పిందంటే ఆ అయితే నేను ఒక్కసారి అక్కడికి వెళ్లినప్పుడు నేను అడిగాను అక్క అక్కా ఈ మోడీ మోరి మధ్యలనే పోచమ్మ దేవు వుడు ఉండాలి గదా మీరేంది ఊరవతలకెట్లా అవున్నది గంత లాంగ్ ఎట్లా వెళ్తారని అడిగినా అడుగుతే ఊరి మధ్యలనే ఉండే కాని ఆ ఊరు ఊళ్లో ఉన్నప్పుడు ఊళ్లో వెలిసిందట వెలిసినప్పుడు ఏ అందరు అక్కడ ఆమె ఆమే ముందే మిరపకాయలు దంచుకుంటు ఉండేదట ఆ ఊరి వాళ్లందరూ అయితే ఉండేసరికి ఆమె ఏం జేసిందట ఘాటు భరించలేక అక్కడ వాళ్లు దంచే వుకుందనావును రోకలి ఉంటాది గదా అండి ఆదాట చేతిల వట్టుకొని ఇగ ఊర్వత్ వెళ్ళిపోయిందట ఈ ఘాటు భరించలేను నేను అక్కడనే ఉంటా అని ఒక చేత కుందేను ఒక చేత రోకాలు వాట్టుకొని అలాగే ఆ చెట్టుకు వెలిసిందట అట్లా అని ఇగ ఆ ఊర్లో ప్రత్యేకించి ఆ పండగ జరుపుకుంటారంట అక్కడ ఒకే రోజు ఊరంతా. అలా మా అక్క ఉన్నప్పుడు చెప్పిందండి అలా ఉంటదంట అక్కడ మరి మీది కూడా అదేనా ఏంటి అని నాకు ఊరంతా ఒక ఒకేసారి చేసుకుంటాన అంటే నాకు కూడా అదే ఊరేమో అని అనిపించిందండి
ఆహా
అవున అండి మీది కూడా అదే ఊరా అండి
మాది కూడా షామ్ పెటే అండి
రోకన్ల షాంప పెద్దా అండి
ఆ న్యూ శ్యామ్ పేట అంటారు
అంటే రోకంలో షాపేట అనేదండి వెనుకట అది పేరు కూడా ఎందుకు వచ్చిందంటే అందుకే ఇగ ఆమె ఊర అవతలకి రోకలు పట్టుకని పోయిందని రోకల శాంపేట వచ్చిందట ఓకే అండి ధన్య వాదాలండి చాలా మంచి మాట్లాడినందుకు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్